హలో వినిపిస్తుందా
హలో
హలో
హలో ఏమ్మా బాగున్నావా
హలో ఆ బాగున్నా నువ్వు బాగున్నావా
ఆ బాగున్నా ఏం చాల్ రోజుల తర్వాత కాల్ చేసినావ్.
ఏమ్లే ఊరికే గుర్తొస్తే ఫోన్ చేసినా
అబ్బా
ఏం చేస్తన్నవ్ ప్రేమను ఏమో అనుకో
మ్. ఏం చేయల తిని కూర్చున్నాం. తిని తినేసి కూర్చోనున్న మొబైల్ చూస్తా ఉంటి నువ్వు ఫోన్ చేసినావ్.
మ్ హు ఎప్పుడు మొబైలేనా నేనా ఇంటికి పోవల్ల ఫెస్టివల్కి డిమార్ట్కి పోయింటి అన్ని ఇంటికి సామాన్లు ప్యాక్ చేస్తాన్నం.
ఇంటికి సామాన్లు ప్యాక్ చేస్తాన్నవా
అంటే తెచ్చింటాం కదా ఏం కావాలిసినేవి
ఆ
వా
తిన్నా ఏంది హాఫ్ బాయిల్ రైస్ చేస్తాన్నారి మధ్య ఎల్ పి జి షార్టెజోచ్చి
అవునవును.
పొద్దున టిఫ టిఫెన్ లేదు ఏం లేదు రైస్ మాత్రమే వండుతాన్నారు.
అవునా
ఆ ఏందో చూడు. ఆ ఏమడిగేది. ఒకే అడిగితే మా గ్యాస్
ఆహా! గ్యాస్ ప్రాబ్లం అంటే మేమేం చేస్తాము. మేము రెంట్ కట్టకపోతే ఏడుస్తరే అన్ చెప్పల్ల
అదే రెంట్ తగ్గించుకోండి ఇ మంత్కి అని చెప్పల్ల ఈసారి
అట్లంతా ఏం చేసుకుంటారు.
మ్ అడగల్లా ఏమి మనమేం తిన్నామా ఏం తినిన్ల్లా
మ్మ్
మొన్నయితే కర్రీ చెడిపోయింది ఆఫీస్లో కడుపు కాలిపాయ్ నాకి
అయ్యయ్యో మళ్లేట్ల చేస్తివి.
మళ్ళ వేరే అమ్మాయి కర్రీ తెచ్చింటే దాంట్లోనే కలుపుకొని తిన్నాం. మల్ల పికెల్ ఉండే అక్కడే ఆ పికల్తో
ఉహా
ఎక్కడ పోతున్నావు రేపు సండే కదా
రేప్ కాదు ఫెస్టివల్కి పోతన్నా
అ రేపుక్కడ పోతానో ఏ ప్లాన్స్ ఏంటి
ఎక్కడ పోలేదమ్మా నిద్రోటి ఉంటే సల్ మనకు ఈ రోజు అంతా తీయడమే సరిపోయింది ఉ బాగుంది బాగుంది లాఫిసా బాగుంది మీకు బాగుందా
ఆ బాగుంది మది మది రోజు ఒటి చెప్తా ఉన్నారు మండే నుండి ఏదో ట్రీ ఉందంట క్లీన్ ట్రైనింగ్ అది కన్ఫా ఫోన్ చేశారో లేదో వాళ క్యాన్సిల్ చేసి
ఎందుకు
మ్ ట్రైనింగు మండే నుండి స్టార్ట్ అవుదంట అందుకని చెప్పి క్యాన్సిల్ చేస చేసినారు
అ
ఇంకేముంది గమ్మున అయిపోతున్నాయి
ఆహ
హ
ఇష్టమతే
అష్టమే
గూగుల్ యాప్ అక్క
జగడ హా
మీరు
ఉంది ఈ ఫ్యాన్ లేకుంటే చచ్చిపోతాం
మాకు ఫ్యాన్ ఉన్నా కూడా గాలి రాదు ముందు గాలి వస్తది
ఏమంత అద్దమానం ఉంది మీ హాస్టల్ లో
ఆ మొన్న మొన్నటి వరకు ఉండే అట్లే మల్ల వేరే ఆంగ్ మా పీజీ అంకుల్ని పిలిపించి రెడీ చేయించుకున్నాం ఇప్పుడు బాగో వస్తుంది హ
ఉహా
కూడా క్లీన్ చేసుకున్నామమ్మా మే మా రూమ్ లో వాళ్ళ అందరము కలిసి
ఆహా మేలే
ఆ లేదంటే ఎంత దుమ్ దమ్మే
వాళ్ళే ఆడ నీడు చేస్తారు
వాళ్ళకి తక్కువ శాలరీ ఇస్తారంట క్లీన్ చేసేటోల్లకి అందుకే వాళ్ళు అట్ అట్ల క్లీన్ చేసుకుంటూ పో తన్నర
ఫుడ్ బానే ఉంటదా మీ హాస్టల్లో
ఆ ఫడ్ మామూలుగే
ఫుడ్ బాగుంటదా
ఆ ఆ బాగుంటది నీకో రోజు కాలంటే తీస్కొనొస్తానులే టేస్ట్ చేద్దు.
క మదుమ్మా
పండకొచ్చి ఇంటికి పోతన్నావా!
ఏమో చూడాలా లీవ్ అడినా అప్ప్రోవ్వ్ చేస్ ఇస్తే పోయేది లేదంటే లేదు.
హ్మ్మ్
ఏం చే
ఆ అంతేలే కాదూ మీ ఆఫిస్ లో? రెఫర్ చేస్తవా తెలిసిన వాళ్ళున్నారు.
ఉమ్ చూసాంలే ఉంటే చెప్తాలే ఫ్రెషర్సా?
ఆ ఫ్రెషర్దా మా ఫ్రెండ్, ఆ ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూటే వస్తదంట.
హ్మ్మ్ రానిలే గానీ
ఆహ్
ఆ డీటెయిల్స్ పంపించిండు నాకు
హ్మ్మ్
ఉన్నాయంటే నీకిన్ఫార్మ్ చేస్తా.
ఆ నీకీ మొన్న మా మామ్ కూతుర్నిీ చూపించినా గదా! ఆ పాపది ఏదం ఏందబ్ బల్లేె రామాయణం అబ్బ. తిరుగుతాంది, ఈడ ఆడ అంతా అబ్బాయిల నేస్క్ కొని
అంతే గదండి వాళ్ళు
ఆ
దా మ స్ిరుగుతా అంత వక్కువ అని
ఆ ఆడా ముందరా! ఆడ ఆ ఇది పానీపురి పెడతార ఒగాంటీ
హ్మ్మ్
ఆడైతే ఉన్నింది పొగులు, మధ్యాహ్న మేమో నేనప్పుడే పి జి కి వచ్చిన మా మమ్మీ, మా డాడీ, మన్ అన్నా ముగ్గురు అంటే కార్ లో వచ్చినాము. ఇంగా నేను దిగిన, పీ జీ లోపలికి పోదాము అనేసి. ఆ పపా వాడిద్దరూ ఆడే ఉన్నారు.
ఆహ్
వాళ్ళిద్దరూ కొట్టుకుంటా వాడేందో గిట్టి గట్టిగా అరుస్తా ఉండిన్నాడు.
హ్మ్మ్ మీ మమ్మీ వాళ్లేమన్లే
చూసేసినరు ఇంగ మా మమ్మీ వాళ్ళు చూసేసినారు. మా మమ్మీ, మా డాడీ ఏ మళ్ళా మమ్మ దిగింది దిగేసి ఏం చేసాన్ నువ్వాడ అనేసి అరిచి పంపించింది.
ఏమనిందే అమ్మా
అలా ఏంలేదు వేరే అబ్బాయిలకి ఇంకో పాప పైన దోసేసింది. వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు.
ఆహ
వాళ్ళ ఫ్రెండ్ కి అంటే వాళ్ళ రూమ్ లో అనుషా ఉన్నిందిలే ఇంగో అమ్మాయ్.
పేర్ పెట్టి చెప్పకూడదు
అయ్యో
అంటే నువ్
యోయ్ వచ్చెంది వచ్చెంది